హాయ్ హాండి
హాయ్ అండి
ఇందాక మనం మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి లాక్ డౌన్ మూవీ గురించి
అవును చెప్పండి
ఆ ఆ మూవీ ఒకసారి ట్రై చేయడి ఒకసారి మా ఆ ఒకసారి చూడండి టీజర్ చూడండి మీకు నచ్చి నచ్చితే చూడండి
మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తానండి ఆ దాంట్లో మన అనుపమ పరవేేశ తను చాలా యాక్టింగ్ చాలా చాలా బాగా చేస్తుంది తన కోసం అయినా చూస్తా మీరు ఈ మూవీ చూస్ సారా అనుపమ పరమేశ్వర్ ది ఎయిటీన్ పేజెస్
ఆ విన్నా అండి చు చూడలేదండి చెప్పాను కదండి మూవీస్ చూడడం అంతా ఇంట్రెస్ట్ ఉండదు బట్ నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా చూస్తాండి ఎందుకంటే వాళ్ళు ముందుగానే చూసి సింటారు అది బాగుంటుంది అని వాళ్ళకి తెలిసి ఉంటంది కదా సో వాళ్ళంత ఇంట్రెస్ట్ టింగా అరే బాగుంటది బాగుంటది అని చెప్తే అప్పుడు నేను చూస్త వస్తానండి అప్పటి వరకు ఎందుకు అనేసి
కిస్తేనే చూస్తారా
అది కూడా నా ఫ్రెండ్స్ మాత్రమే ఇకా వేరే వాళ్ళలిస్ట్ ఆ పోనీ అన్నట్ ట్టూ ఉంటానండి
ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఎయిటీన్ పలేజర్స్ కూడా మూవీ చూడండి నిఖిల్ తెల్స్ గదా మీకు నిఖిల్
అ అండి తెలుసు అండి
ఆ అనుపమ పరమేశ్వర్ మూవీ అది అండి ఎయిటీన్ పేజెస్ ఆ అమ్మాయి రాసిన డైరీలో రాసిన ఎయిటీన్ పేజెస్ లో రాసిన స్టోరీ అంతా తను ఆ తను పడిన కష్టము తను చేయాలనుకున్నాది తన ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది తన హాబీస్ ఏంటి అన్ని ఎయిటీన్ పేజెస్ లో రాసి ఉంటుంది తను ఆ ఎయిటీన్ పేజెస్ చదివి ఆ తను ఎలా ఉండి తన కష్టం ఏంటి తన బాధ ఏంటి తను ఏం చేయాలనుకుంటుందో అన్ని తను చేస్తాడనమాట ఆ డైరీ తనకి దొరుకుతుంది అన్నమాట టా ఒక లవ్ ఆ ఫస్ట్ లో తన లవ్ బ్రేకప్ అయింటది డిప్రెషన్ లో ఉండి తాగీ తిరుగుతి కింద పడిపోయినప్పుడు తనకి ఆ డైరీ దొరుకుతుంది
హా ఓకే ఇది అయితే నేను టీజర్ లో చూసినట్టున్నా అండి బట్ ఆ ఫుల్ మూవీ అయితే చూడలేదు
ఒకసారి చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టుంది ఆ అమ్మాయికి ఏమవుతుంది ఆ డైరీ ఎందుకు అల పడిపోయింది తను బతికుందా చనిపోయిందా ఆ ఇలా ఇలా ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ టైప్ లోనే ఉంటుంది మూవీ బాగుంటుంది చూడండి
మీరు హింద్ హిందీ మూవీస్ చూస్తారా అండి
హిందీ నా నాకి నిజం చెప్పాలంటే నాకి హిందీ అంటే అస్సలుకి నచ్చా నచ్చద్ ని కాదు నాకు రాదు కదా నాకి రాదు కాబట్టి ఒక ఒక ఫీలింగ్ అనమాట నా నాకి ఎవరైనా హిందీలో మాట్లాడితే నాకు రాదు కదా ఆ అలా
నేర్చుకోంటే సరిపోతుంది కదండి
చాలా ట్రై చేస్తున్నానండి నా హిందీ చూస్తే మీరు నవ్వుతారు
అయ్యో మీకు హిందీ ఫేవరెట్ సబ్జెక్ట్ కాదు కదండి మీ చెప్పే మాటల్ని బట్టి చూస్తే హిందీ ఫేవరెట్ సబ్జెక్ట్ కాదు అని అనిపిస్తుంది
నాకి హిందీ అసలకి నా టెన్త్ క్లాస్ వరకు మీరు చూడాలి నేన్ హిందీ హిందీ సబ్జెక్ట్ అంటే ఎంత భయపడుతుంట ఎప్పుడెప్పుడు సబ్జెక్ట్ అయిపోతుంది ఎప్పుడెప్పుడు పీరియడ్ అవుపోతుంది ఎప్పుడెప్పుడు ఆ ఎగ్జామ్ అయిపోతుంది టెన్త్ ఎప్పుడైతే అయిపోయిందో నా లైఫ్ లో హిందీ అప్పటికి ఆ చాప్టర్ క్లోజ్ గమ్మయ్య నా లైఫ్ లో హిందీ లేదని అనుకు
ఆ కానీ ఇప్పుడు జాబ్ చేయాలి అన్నప్పు ప్పుడు కూడా హిందీ మ్యాండేటరీదండి ఎక్కడైనా మీరు వెళ్ళాలి అన్నా కూడా హిందిలో మాట్డుతనే అర్థ మవుతుంది కదా
హిందీ అర్థం అవుతుంది అంటే ఐ మీన్ నేను అంత అర్థం చేసుకు కోలేను వీళ్ళు ఈ టాపిక్ మాట్లాడుతున్నారు ఏమి చే నాకు అర్థం అవుతుంది కానీ కమ్యూనికేట్ చేయలేను బట్ నేను ట్రై చేస్తున్నాను నేర్చుకోవాల అనుకుంటున్నా నా ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలు ఒక ముస్లిం అమ్మాయి ఉంది ఒక హిందీ అమ్మాయి ఉంది వాళ్ళ నాతో చెప్తుంటారు ఇలా రా ఇలా అని నేను ఏమన్నా కావాలంటే వాళ్ళని ట్రాన్స్లేట్ అడుగుతా ఏరా ఏదిరా ఇది చె ప్పు రా ఏంటి ఇది
స్ అంటే అసలు ఇష్టం లేదండి చాలా కష్టంతో బీటెక్ కూడా క్లియర్ చేశాను మ్యాథ్స్
నాకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఆ నేను చెప్తున్నా కదా నాకు సిఐడి ఇష్టము ఇన్వెస్టిగేషన్ ఇష్టము అన్నట్లు మ్యాథ్స్ లో కూడా ఓ ఇది సాల్వ్ చేస్తే ఇది వస్తుందా ఇలా ఇలాంటి మైండ్ సెట్ అడి నే నా అది ఎలా అంటే ఏదన్నా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి నేను చేసేటివి
ఓకే మీరు ఎప్పుడైనా ఆ ఓకే మీరు ఎప్పుడైనా మూవీస్ లో యాక్ట్ చేయాలి ఇండస్ట్రీకి వెళ్ళాలి నేనంటూ నాకు ఇండస్ట్రీలో నేనంటే ప్రూవ్ చేసుకోవాలని ఏమన్నా ఉంటు ఉందా అండి
నాకు ఎప్పుడే కానీ ఆ ఫీలింగ్ రాలేదు ఐ మీన్ నేను ఎప్పుడూ అళ్లా అనుకోలేదు. ఇండస్ట్రీకి వెళ్ళాలి ఐ మీన్ మన బ్యాక్ గ్రౌండ్ కూడా అది కాదు కాబట్టి మ మ ఆటోమేటిక్ గా అలా అనిపించదు బట్ ఇండస్ట్రీ ఒక ఒక ఫీలింగ్ ఉంటుంది ఇండస్ట్రీ చాలా కష్టము తర్వాత ఇండస్ట్రీలో వెళ్ళే అలాంటే చాలా కష్టపడాలి చాలా ఫేస్ చేయాలి చాలా లో ఉండాలి చాలా వాళ్ళకి ఏమంటారు వా వాళ్ళకి అనుకున్నట్లు ఉండాలి ఇలాంటి ఫీలింగ్ ఉంటాయి నాకు ఎప్పుడు వెళ్ళాలి అని అనిపిలేదు
అవునా అంటే చిన్నప్పుడు నార్మల్ గా టీవీ చూస్తే అయ్య టీవీ లోకి వాళ్ళు ఎలా వచ్చారు ఆ మనం నేను వెళ్తా నేను వెళ్తా అని చెప్పేసి అలా అంటుండే అనమాట సో ట్వంటీ ట్వంటీ లో రీసెంట్ గా నేను హైదరాబాద్ క వెళ్ళాను అక్కడ ఉమ్ ఏమన్నా సైడ్ గా అంటే ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ల్ గా అక్కడ వెళ్ళానండి ఇండస్ట్రీలోకి వెళ్ళాను హీరోస్ ని హీరోయిన్స్ ని ఆ పుష్ప మూవీ కూడా వెళ్ళానండి ఆ పుష్ప వన్ ఆ ఆ శ్రీవల్లి గుడికి వెళ్తారు గుడికి వెళ్తారు కదా ఆ అక్కడ పాలక్యాన్ పెట్టుకొని ఆమె ఏంటిది అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది కదా పుష్ప లారీ కింద పడుపోయింటాడు ఆమె గజ్జ ల్ని చూస్తా ఉంటారు ఆ ఆ సీన్ లో సైడ్ క్యారెక్టర్ గా ఉన్నానండి నేను ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్ లాగా పుష్ప అల్లు అర్జున్ దగ్గరుండి చూశానండి నేను
గ్రేట్ అండి మీరు మరి ఇంకా అలాగే ఉంటు న్నారు ఇండస్ట్రీలోనే చేద్దాం అనుకుంటున్నార
ఆ లేదండి నేను అప్పట్లో అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను బట్ మనకి లిడ్ క్యారెక్టర్ కావాలి అన్నా హీరోయిన్ క్యారెక్టర్ కావాల అన్న కమిట్మెంట్ అడుగుతున్నారండి ఆ సో యాజ్ ఎ గర్ల్స్ గా మనం ఎప్పుడు రె డిగా ఉండం దానికి సో వ ఎక్కడి ఎళ్ళిన కూడ అదే అడుగుతున్నరండి మనం ఎళ్ళాలి అనుకుంటే మనకంటు సైడు తె ల్సిన ఉండాలి ఇండస్ట్రీలో అలా అయితే మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఎళ్ళచ్చు మన అంటు ఓన్ గ
చెప్పా గదా చాలా కష్టమండి ఇండస్ట్రీ అంటే
ఓన్గా ఎళ్ళాలంటే కమిట్మెంట్ పక్కా అడుగుతున్నండి బట్ కమిట్మెంట్ కొంతమంది నా తెలిసిన వాళ్ళు అంటే నాకు అక్కడ పీజీలో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా జస్ట్ తెలిసిన వాళ్ళు వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమంటారు పర్టిక్యులర్ గా ఒక రోల్ అనేది ఇవ్వరండి వాళ్ళకి లేదండి రోల్స్ లేవని పంపించేస్తున్నారు
అ ఎవరు నండి తీసుకుంటారు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ ఒక సెల్ఫ్ నెస్ చూసుకున్న తర్వాత
ఆ అవునండి ఇంకా మ్మ్ చెప్పండి
ఎవరు అండి ఇండస్ట్రీలో మంచిగా ఉండి సరే మనం ఎదుగుతున్నాం గదా వ వాళ్ళని ఎదగనిద్దాము అని చెప్పి చూసుకున్నారు చాలా తక్కువ నేను ఒకరిని ఏమంటారు నేను యూస్ చేసుకని వాళ్ళ నేమ్ వాళ్ళ ఫేమ్ నేను యూస్ చే కోవాలని అనుకునే వాళ్ళే ఎక్కువ
అవునండి ఇంకా మా మమ్మీకి చెప్పానండి ఇలా అడుగుతున్నారు అని చెప్పి సో వద్దు అని చెప్పారు సో మనం కూడా అట్లాంటి దానికి ఎంకరేజ్ చేసుకొ కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేసానండి ఈ ఫీల్డ్ తెలిసిన వాళ్ళు ఉంటేనే మనకి కరెక్ట్ ఫీల్డ్ అండి తెలిసిన వాళ్ళు లేకపో అంటే అది మనకి కర కరెక్ట్ ఫీల్డ్ కాదు అని చెప్పేసి నేను వచ్చేసానండి ఇంకా ఇంటికి
మంచి పని చేసారండి చాలా మంచి పని చేశారు
అవునండి చాలా వరకు నేను అన్ని అబ్జర్వ్ చేశాను ఎవరు ఎలాంటి వాళ్ళు చేసాను అండ్ సీరియల్స్ లో కూడా నేను ఎళ్ళానండి ఆ సీరియల్ ఏదంటే ఆ సీరియల్ వసుధరా అ నా హీరోయిన్ పేరు వసుధరా సో ఆ ఓకే అది తెలిదండి సీరియల్ తెలీదు బట్ వసుధర అండ్ రిషి ఉంటారు కదా వాళ్ళు ఆ స్కూల్లో ప్రె ప్లే గ్రౌండ్ ఉంటది కదాండి ప్లే గ్రౌండ్ లో ఆ సీన్ చూస్తారు కదా ఆ ఆ సీన్ లో కూడా నేను ఉన్నానండి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాను వాళ్ళని దగ్గర నుంచి చూశాను అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ ని అందర్ ని చూశనండి నేను అ ఆ సీరియల్ సంబంధించిన టీమ్ మెంబెర్స్ అందరిని చూశాను అ హైలైట్ ఏంటంటే పుష్ప మూవీలో ఓ అల్లు అర్జున్ ని దగ్గరగ చూశాను రష్మీ కని చూశాను బట్ అల్లు అర్జున్ ని దగ్గరగా చూశానండి నేను
మ ఓకే ఆ మీకు చాలా మంచి ఫీలింగ్ అనిపించి ఉంటాది కదా ఒక హీరోని నేను దగ్గరగా చూశాను
చాలా బాగా అనిపించిందండి ఇంకొకటి మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి నేను వీడియో కాల్ చూపించానండి
ఓకే
సో నాకు చాలా బాగా అనిపించిందండి ఆ మా మమ్మీ వాళ్ళు చాలా బాగా ఫీల్ అయ్యారు ఓకే అల్లు అర్జున్ని దగ్గర నుంచి చూసింది మా పాప అని చెప్పేసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి
మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్లు గుప్పెడంత మనసు సీరియల్ లాగా మీరు సీరియల్స్ చూస్తారా
సీరియల్స్ నేను గుండె నిండా గుడి గంటల సీరియల్ చూసిన అండి బాలు మీనా సీరియల్ అది చాలా బాగా ఉంటది ఇంట్రెస్టింగ్ గా ఉంటది బాలు బాయ్ అంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి లక్షలు మింగినోడు నైట్లు వేసుకునేవాడు ఇలాంటివన్నీ యూస్ చేస్ సరే చాలా కామెడీ గా ఉంటుది అండ్ సీరియస్నెస్ ఉంటుది రెస్పాన్సిబిలిటీ ఉంటుది అండి అన్ని ఉంటాది దా దాంట్లో అయితే
ఓకే ఇగ
మీరు అండి
నేను నేను ఏ సీరియల్ ని ఎక్కువగా చూడలేదు నేను రెండే రెండు సీరియల్స్ చూశాను ఒకటి మా టీవీ సీరియల్ ఒకటి జీ తెలుగు సీరియల్ మీరు చెప్పినట్లు గుప్పెడంత మనసు సీరియల్ ఆ సీరియల్ చూస్తుంటే తవాత జి తెలుగులో ప్రేమ ఎంత మధురం ఈ రెండు సీరియల్ తప్ప ఇ నేను ఇంకా ఎప్పుడు ఎక్కువ ఏ సీరియల్స్ చూడలేదండి
ఓకే రీసెంట్గా మా టీవీలో కూడా పొద రిల్లు మూ సీరియల్ వచ్చింది కదండి
నేను చెప్పాను కదా అండి నేను అసలకి సీరియల్స్ ఎక్కువగా చూడాను నేను చూసిన సీరియల్స్ అవి రెండే
అవునా హ ఓకే అండి నెక్స్ట్ కాల్ లో మాట్లాడుకుందాం ఓకే అండి బాయ్ అండి
హాయ్
బాయ్